తా
ఆ ఎంట్లన్నావు
ఆ బాగున్నా నువ్వు బాగున్నావా
ఏమున్నా మంచిగా ఏం చేసినవు ఈ రోజు
ఏం లే ఏం చేయాలె తిన్నా పనుకున్న టీవీ చూసినా ఫోన్ చూసినా అంతే
ఆ హా ఇ రోజ్ ఊ పొద్దున ట్రైనింగ్ కు పొయినాండి జాబ్ కి
ఆహ అవునా
ఇడ మన ఉప్పల్ ది ఎక్కువనా ఉంటాయి
మల్లెప్పుడు వచ్చినమళి
మళ్ళీ ఫోర్ ఫోర్ థర్టీ అయింది
ఫోర్ థర్టీ అయిందా
హుమ్ ఫోర్ థర్టీ అయిపోయింది ట్రైనింగ్ ఇచ్చినండే ఆమె ఒక్క
ఆ ఏం చెప్పిారు మళ ట్రైనింగ్ లో
ఏం చెప్పిారు ట్రైనింగ్ యాప్ ఉంటది కదా మనకి
అవును
హుమ్ యాప్ ఎట్లా కొట్టాలి ఏంది స్టోర్స్ ఎట్లా పోవ్వాలి ఎట్లా లాగిన్ కావాలి అని చెప్పింది
ఆహ అయితే రేపు రేపటి నుంచి జాయిన్ అవుతారా మీరు రేపటి నుంచి జాయిన్ అయితున్నావా నువ్వు
హూ అవును రేపు ంచి జాన్ కావాలి
టైమింగ్స్ ఎందు
టైమింగ్స్ ఇంకా చెప్పలేదు ఆ టైమింగ్స్ నైన్ థర్టీ టు ఫైవ్ థర్టీ అన్నారు
అవునా మలా నువ్వు ఎన్ని షార్ట్స్ తీసుకున్నావు్
ఆ
ఎన్నిస్టార్స్ తీసుకున్నావ్
నేను ఇప్పుడు నాకైతే ప్రస్తుతం ఎన్ని ఒక టెన్ స్టోర్ దాకా ఉన్నాయి
అమ్మా పయ అమ్మనే టెన్నా
అంటే ఒక్కటే కాదు ఒక డేకి తి స్టోర్స్
ఓ అట్లా చెప్పు అంటే వన్ డేలా సిక్స్
హూ టోటల్ నాకు టెన్ లెవెన్ స్టోర్స్ ఉన్నాయ్
ఆహా ఇప్పుడు నువ్వు వన్డేల ఎన్ని కంప్లీట్ చేయ్యాలే
సిక్స్ స్టోర్స్ కంప్లీట్ సిక్స్
ఆహా సిక్స్ అయినా కొంచెం హార్డే
అయినా అడు అంత వర్కెమీ లేదు దాంట్లో
ఆహా అవునా
పోయినా ఫ్రీ ఆర్టికల్స్ ఉంటాయి
ఓ జస్ట్ స్టాక్ ఫిల్ చేసుకుని రావాలి
జస్ట్ స్టాకు వయి వెళ్ళి చేసుకొని వ థింగ్స్ కొట్టి రిపోర్ట్ కొట్టుకొని రావాలికి అంతే ఒక్క స్టోర్ మా అంటే నా తెలిసి ఒక ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఇగ అంతే అంతకు మించి ఎ
ఆ ఆహా మారి ఎమం దరువు ఉమ్ ఓకే
ఆ అ
ఇంలేంలే ఒకటి అడుగమనుకున్నా మర్శపోయినా
అది ఏమేని జాబ్ గురించి మీది
సండేలో ఫోన్ జేయాలి
ను మస్సాజ్ జేయలే
ఆహా ఇవీక్ అవైలబుల్ లే నువ్వు ఏమంటారు నెక్స్ట్ మండే నుంచి ట్రై అయ్యి రావడానికి అన్నాడు కదా మళ్ళ ఒకసారి సండే ఎది మెసేజ్ చేస్తే తెలుస్తది
అవునా ఉహు చ చ ఇప్పుడు నేను ఎ ఎల్సిక తీసుకుంటుంది లేకపోతే
ఏల్స్ ఏల్స్ అయితే ఈ మంచగ తిటికన్ ఏల్సియాదంట ఏ ఎన్ ఎన్ఎఫ్ ఐఎఫ్ అంట
నా ఫై ఎఫా ఓకే
ఇప్పుడు ఈననే ఉన్నంట కదా సాయి సార్ టీయల్ గ అయనే ఫోన్ చేసింది నాకు
ఆ ఆ అవును అవును సాయి సారే ఉండు
అట్ల
ఇగ ఇప్పుడు అందరినీ ఎళ్ళిపోయారు కదా అందరు ఎళ్ళపోయినందుకు నీ ఫోన్ జేషి చిండిగా
అదే వో మళ్ళ విలుస్ డ తెల్వ తె పిలుసడ పిల్వడో తెల్వదయా
చూస్ దాము ఫోన్ చేస్తే నువ్వు మెసేజ్ చెయ్య ఏమైనా సార్ చెప్తారు ఆ ఉన్నద అన్నారు మళ్ళీ ఏమైనా కాల్ చేయలేదు ఏం లేదు అని అడుగు
అంతె మళ్ల్ళదే ఆ కాదు మళ్ళ దేవుపిల్ల ను మళ్ళ ఒస్ వస్తున్నవా అని అడగాలే రా వస్తున్నవా ఏంది ఏమి అడగలే
ఆమె అడుగుతనే పోతావా
ఆహా కాదు జస్ట్ నే ఆ రోజు చెప్పినా కద ఆ పిల్ల కి మళ్ళ అడగనే అడగలేదు వస్తున్నావాలేద నేను చెప్పి నా మండే రోజు వస్తా నీకు కలుస్తాను నీ అవ నీ అడ జస్ట్ చెప్తున్నా నీకు
ఆహా
అట్లా హ్మ్
ఆ చ్చా
తిన్నావాలా
హ్మ్ తిన్నా అప్పుడే ఎందుంటి నువ్వు
తిన్న అప్పుడే మలొచ్చి పండుకున్నా ఇప్పటివరకు
ఆ
ఒచ్చి పడుకున్నవా
ఆ లేవు ట్రైనింగ్ పోయసి వచ్చినా కొద్దిసేపు టైం పాస్ చేసిన ఇంట్లో ఇక పైఆయి మా ఇంటికాడ గుడ్ల బ్రహ్మోత్సవాలు అయితున్నాయి
అవునా ఏడా
హలో మా ఇంటికలా నర్మస్వామి ఇది ఇది ఉంటది మా ఇంటికి హ్మ్ అయితే ఇగ హ్మ్అక్కడ వెళ్ళి కొద్దిసేపు అదే అనంటారు బియ్యం సంచి ఇచ్చేసి వచ్చిన
ఓ అట్లనా రోహిత్ దగ్గర పోతలేను
పోతున్నా ఎందుకు పోతే నేను అప్పుడప్పుడు పో ఉంటాను
ఊహూ అవునా
ఏ హ్మ్ ఎన్ని కంప్లీట్ అయినాయి నీది అన్నీ కంప్లీట్ అయిపోయినాయా
మావి నీ తువ్వెలో జస్ట్ ఇంకా సెవెను ఆ
ఇంకా ఎయిట్ నైన్ ఇంది
ఆ టు ఎయిట్ ఏడా సెవెన్ సెవెనా ఎయిటా
ఎయిట్ ఉంట ఎయిట్ ట్వల్ ట్వంటీలోకెల్లి ట్వల్వ్ తీసిసేస్తే ఇంకెన్ని ఉంటాయి హ్మ్ మరి
ఇ కంప్లీట్ చేయలేము అన్ కున్నావ ఇ
మీ దీపిక కంప్లీట్ అయిపోయింద మరి దీపికది
మా దీపికది థర్టీన్ అయింది
థర్టీన్ మీ ఏద్దిగది
ఆమె ఏసనా ఏసలే అసల్ కి స్టార్ట్ కూడా ఆమె ఇంట్రెస్ట్ లేదంట ఇంట్రెస్ట్ లేదంట
పైసల్ కా పై తెళ్ల వస్తున్నాయి పుగట్లు వస్తాంటే
ఆమె పొద్దుగాల పోతది సెవెన్ థర్ ఎయిట్ కి పోతది సెవెన్ థర్టీ ఎయిట్ ఇప్పుడు వస్తాది మళ్ళా ఆ జాబ్ కి పోతుంది కదా మళ్ళ సెవెన్ థర్టీకి ఎయిట్ అయితది సెవెన్ అయితది ఒకొక్క సారి
దివ్యా కి ఎయిటీన్ ఇయర్స్ ఉన్నాయా అసలు
ఉన్నాయ్ కన్ మొత్తం టోటల్ రన్ అవు ఇకాలే
ఆ
అట్లా జాబ్ ఏడా ఈడా గ్యా అరే నేను యాప్ లో కాల్ మాట్లాడుతున్నా ఏడా ఏం అడుగుతున్నా
డిబేట్ ఈ ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయినాయ అంటున్న
ఆ ఏడది గగణపడ్ ఉందా చి గగణపడ్ అంటున్నాను నేను
జగన్ పలే ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయినాయ
గగణపడ్ కాదు కాదు వర్క్ ఏడ వేసిందో చెప్ ఇది ఏంటిది తొండుపల్లి తర్వాత ఏదో ఉన్ గ్యాస్ నే గుడా
గ్యాస్మై కూడా ఆహ్
ఆడ ఏమంటారు ఒకటి సిస్టమ్ వర్క్ ఉందంట ఒకటి ప పికింగ్ ప్యాకింగ్ ఉందంట మిక్సింగ్ ఉం ఉంటది అంట ఒక సర్ అది రెండు చేస్తది అంటా
హా సెచ్చా రెండు టూ వర్స్ చేస్తరా
పంగ్ పింగ్ పికింగ్ ప్యాకింగ్ ఏమో మేకప్స్ ఉంటాయంట సిస్టమ్ దమ్ము మొత్తం అవ అన్నీ ఎంటర్ చేయ్యాలంట డాటా
ఊహు ఊహు ఊహు మంచిన అయితే కానీ టైమింగ్ కొంచెం అంటే వాళ్ళే దింపు త్తరా
ఏం లే వాళ్ళ టైమింగ్స్ అడ నైన్ టు సిక్స్ నైన్ టు సిక్స్ ఎయిట్ టే మేయిట్ కోతది ఇప్పుడు ఈవినింగ్ ఏమో సెవెన్ ట్యంట్ టీ సెవెన్ థర్టీ లోపు వస్తది ఈ అట్లా వర్క్ ఈ వర్క్ ఏం చేస్త లా అల్సిపోతున్నా నాకు ఇంట్రెస్ట్ లేదే ఏం మాట్లాడాలని
ఆహా ఇ అమ్మళ ఎట్లుంటది ఏ టైర్డ్ అయి పేరు వచ్చేసాయి కదా
అట్లానే ఏం చెయని అంటుంది
అలా
ఉ
ఆ ఆ
ఉ తొంటి కాసు అంటే నా తోని కాదే వచ్చింది వచ్చింది
ఉ
షాక్ కోయిందోచ్చి
ఉహు ఐర ఐరన్ చేస్తుర
ఏం లే వచ్చి అందరు ఇప్పుడే ఇంటికి
హ
మా అక్క ఫోన్ దివ్యకు ఫోన్ ఇవ్వు దివ్యకు ఫోన్ ఇవ్వు అంటే నేను మాట్లాడుతున్నాని చెప్పినా
ఆ
మళ్ళీ ఇప్పుడే కాల్ కట్ చేస్తే మొత్తం పోతది ఇంత ఇంత టైం ఇంతగానం మాట్లాడింది వేస్ట్ అయితది కాల్ మేయిన్
అఅ అవును
శివ
ఆరెంజ్ కలర్ వచ్చింది గ్రీన్
నాది కూడా ఉ సే సేమ్నవి ఇప్పటి వరకు ఫోన్ కాల్ మా అక్క ఏమ్మంటుంది పెండింగ్ వాళ్ళు చెక్ చేస్తారు అని చెప్తుంది
ఉ
అవి క్యాన్సల్ ఏం కాదు వాళ్ళు ఏమింటారు వాళ్ళు చెక్ చేస్తారు అంట వాయిస్ కాల్ అవి టెన్ మినిట్స్ ఉందా ఫైవ్ మినిట్స్ ఉందా ఎన్ని మినిట్స్ ఉందని నాయి కూడా మొత్తం ఎల్లో కలర్ వచ్చి స్నే నేను చెప్పిన నాకు తెలిసి ఇవన్నీ క్యాన్సిల్ అయినట్దురుతో కాల్స్ అంటే కాలు అవి ఏమంటారు ఏమంటారు చెక్ చేస్తు్ర అని చెప్పింది ఏమో నాకు డౌటే అంటే చఛార్జీ పటిని అడిగి చెప్పింది ఏమె షార్జీపిటి ప్రదీప్క చాట్ జీ పి టి ఏం చెప్తుంది దానికిలు చెక్ చేస్తారంట కొన్ని కొన్ని సార్లు అవును ఫస్ట్ ప్రాజెక్ట్ చేసినప్పుడు అతను వచ్చింది ఉండచు
ఆ మేబి అది ఆరెంజ్ అదే పెండింగ్ ఉన్నట్టుంది అది పెండింగ్ కంప్లీట్ అయిపోతట్టు ఉంది
అదే మేబ చెక్ చేసి ఉండొచ్చు వాళ్ళు ఎన్ని ఎన్ని మినిట్స్ కాల్ మాట్లాడే ఏమేమి మాట్లాడే ఇద మాలయం పల్
ఇ టైం తీసుకుంటంది కదా
అదే టైం తీసుకు కుంటారు సార్ నాకు తెలుసు సెకండ్ టాస్క్ బజీ ఉంటుండొచ్చ సెకండ్ నుంచి ఇ ఫస్ట్ కాల్ లో ఇది ఎంత ఆడుంది మనకు కాడు ఉంది అని ట్వంటీ పర్సెంట్ ట్లా ముందు మస్త ఇ ఉండేది నిజంగా చెప్తున ఇప్పుడు ఈ కాలింగ ఎందు పెటని ఆంది మా క
ఆ అ ఉంటదిగా టాస్క్ అనేప్పుడు ఉత్తి గానే ఈస్టర్ సార్ మరి కొంచెం
నిజంగా నిజంగా మ మమే ఇట్లా చేస్తున్నాం టెలికాలింగ్ వాల్లు ఇట్లా చేస్తారేమో అసలకి
ఇకా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ తలుగుతారు ఎద
ఆ ఇంకాకాలక ఎంత హెడేక్ కాల్స్ మాట్లాడి మాట్లాడి
సర్లే ఇంకా ఏ ముంది
ఆ సరే మళ్ళీ మాట్లాడు త్తం
సైమల్ బాయ్
మళ్ళ రేపు సారేనా బాయ్